హలో అవును నీను అడుగు మర్చపోయినా తిరుపతి పోయినావ గా ఎప్ అప్పుడనా
ఓ నా చిన్నప్పుడు జనవరి లో ఏనా ఇవాళ తిరుపతి లేదు వింలాడ లేదు నా కొండ అటు లేదు
అయ్యో ఆ దేవున్ల కాడికి ఉడ గరమ మీ వాళ్ళు
మామూళ్లు తిరిగారు తిరిగిన ఏరు రెండు లేవు తిరుపతి అయితే నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మలు తను వేయిను
అదే నేం కూడా ఇక మొక్కిన పోదామని మరి పోవాలి
ఎర ఎట్లా ఫ్యామిలీనే ఫ్యామిలీ మొత్తం అన తీసుకొని పోతావా లేకపోతే
ఏ నే గట్లా ముక్కలే నాక్ పచ్చే జీతానికి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుపోయేటట్టు ఉండల్లని నేనైతే అత్తా అను మొక్కిన కానీ అమ్మమ్మ ఏమన్నదంటే అందరం పోతే అయిపోద్దిగా మేం కూడా మస్ పల్ అయింది పోకా అన్నది మరి ఇప్పుడు ఎప్పుడన్నా ప్లాన్ చేస్త రేపు మంచిగా ఉంటది ఎండాకాలం
మరి ఇప్పుడు అ మ దేవునికి అందరం తీసుకెస్తా అని మొ్తాం ఏ అందరం మనం ఏమన్నా ఆప్తాని మొగ్గుతాం మొ్గితే ఇక నువ్వు ఒక అనుభవం అవుతావా ఏయ్య దానికి
ఇక ఆయనతో ఎవరినా ఒకరిని పోయేట వాళ్ళంతాలుగా పెట్టుకుంటే అయిపోయ వాళ్ళ ఒ ఒక ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు ఆయన మన ఖర్చు మనం పెట్టుకొని పోతే అయి తాయి మొక్కు తీడుతది పైసలు సరిపోతాయి ఇక అందరి తలుగా పెట్టుకొని పో ఎట్లా మరి
ఇక మరి ఎప్పుడు తీసుకపోతారు ఇక అందరినీ ఇక నువ్వు
ఇక మరి జీతం గట్లు ఉన్నది ఏ నితాం ఈసారి పోయి మంచిగా మొక్కత్తే పెరుగుతది ఏమో ఆయంత పెరిగితే అప్పుడు పట్కోవచ్ ఏ అప్పుడు తిరుపతి గిరుపతి అన్నీ గోవ గీవా
ఆ
మంచిగా గోవా పట్టుకోవాలి తిరుపతి పోత ఒక తిరుపతి తిరిగి రావాలి తిరుపతి అరుణాచలం పాండిచ్చేరి
ఆ ఇ గ అగి గోవా అంటే సన్నసిన సైడ్లి త్రూ తగా దేగద
అవుగాది పోయినాటున్నావుగాను
ఏ నేరాడ వయనా బా ఈ ఇదే ఇంద న ఎంత ఇల ఇ డు గోవా అం చిన్న చిన్న చెడ్డిలు వేసుకోగలి క నిపిస్తున్నాయి గానీ నేను బాడీలు లో
ఏముంది ఆ ఏమో ఒక రెండు టాపులు అట్కచ్ ఓ ఆడ పోయినాక క చేేపిస్త కదా మధ్యలోకి
ఆ కతారు తేచ్చుకోవన్న
ఆ ఈడ కాజ్ చేయిించుకొని వస్త ఇంకా తక్కువ కాజ్ చేస్తారు ఏ మిషన్ ఆట దగర పోోతే అ మ్యాచింగ్ బట్టతోనే ఓచ్ రేన్ చెడ్డిలు కుట్టమాను
వి
ఆ అదే మీదేమో జాకెట్ వేసుకోవాలే కింద చీరతోనే రెండు చిడ్డులు కుడతా అయిపోయే
అ
గోవా అడ్రెస్ అవుతుది ఇంకేంది గంతే అందరు వేసుకునేది
అన
హమ్
ఆహా ఏమో మరిగా ఈన్ని ఏమో అటు పోవాలి ఇటు పోవాలి అనిపిత్తది కాని ఏం
కాదు నేను ఇగ అమ్మమ్మని కొంచెం కొంచెం గట్టిగా అట్టిటు అంటే ఏటో ఒక్క దిక్కూ అయిది అంటా ఈయల మొదలు పెడతా
ఈ డేట్ లేనప్పుడే పోవాలి
గదే ఇగ వర్క్ ఫ్రమ్ హోమ్ గివన్ని లేనపు ఒ ఇవన్నీ ఉన్నప్పుడే మంచిగా పోయి మొక్కుకొని వత్తే మొక్కులు తీరుతాయి అందరు పోయినట్టుంటది
హమ్ ఏమో
ఇగ అది కలవకపోతే నేనే మా ఫ్రెండ్స్ తో
హమ్ ఈ అల్వాది ఇప్పుడు నీకు తెలుసో తెల్వాదో ఇంగ ముచ్చట
ఎందుకు
ఏమో ఇప్పుడు వీళ్ళకి చెట్లు ఉంటాయి ఇక అటు ఇటు
హమ్మ్ చెట్లు ఎప్పుడన్నా ఉండుడే మరి ఇప్పుడైతే గను ఇక మా తమ్ముడు గుడా ఖాళీ ఉం ఇప్పుడైతే
అహమ్
హమ్
హమ్ తమ్ముడు పోతడ ఇడా సాఫ్టీ
ఇప్పుడ ఏడపోతడు పొడిగా
ఎందుకు
హమ్ ఇప్పుడు పని బంద్ ఏ ఇగ ఇంకో పని చూసుకోని అలా జాయిన్ అయ్య పోయే వరకు
ఆ మీ తమ్ముని అక్కడ స మరి పోయి తెచ్చుకుంటే అయిపోథి గదా వేరే ఊరి కాడ
అదే తెచ్చుకుంటాడుటగా వీటి కోసమే తిరుగుతా అంటాండు మళ్ళా ఇటు పెళ్ళి అని తిరుగుతాండు ఏమో ఇగ మరి పెళ్లి అయినాక పోతడో ఎట్లో
హమ్ ఇగా అటు ఇది చేసార్ రెంట్ వచ్చే టైము ఇక మీ మామయ్య లేసిండు
ఈ ఏం చేసేది ఉన్నది చెప్పు
ఈ ఇప్పుడు ఇ మొదలు వెట్టం ఇక అది ఇది అనుకుంట ఇది
ఓ ఇప్పుడు మళ్ళ పాస్తా మొదలు మీట్ టాంటారే మ ఇప్పుడు తిన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ వ్ అంటారు మోదల్వ ఇతుుడి
అంటే ఇక రెండున్నర ఇక ఆ టైమ్ ంత ఎంపి ఇప్పుడు మూడున్నరకు పోతాడు మూడింటికిని చెప్తాడు కాని మూడున్నరకు వచ్చాడు నా తెలిదిగాంత అే బాగా జోడ్డు మనిషి మొత్తానికి
ఎవరు
మా మామయ్య
అవునా
ఆ
పావ గళ చెట్లేకుతే మజా దగా పడత
అంటే గగా రగడి అ కదులలన్నాట తొందర ఎట్లా మరిల జ దడ్డాలడి నేను కదలాడుతుంద్ర ము గుతు పెట్టుకుంటే చేరుతాడు అంటున్నా నేను ఆ గది
ఏడుంటా అనిను బట్టి గైట్ అయితే అంటే ఉ
కానీ సిరి దని బాగా ఇచ్చాడు
ఈకా సుగర్ లేగప్ కపోతే ఇంకా మంచిగానేదిింటుండే గాని సుగర్ వచ్చే వత్తిగా
ఇప్పుడు మనం రాలేంది ఎతుదా మ
ఆ అంలు ఎట్లా కలవాలి అది నాకెట్లా రా అవాలే ఇప్పుడు కదా ఆమ్లెట్ లో గుడ్డు కలిపి అదే ఆయితే పొత్తడుచ్చే
ఆ రొట్టగా అది ఆ
ఎళ పొత్తుకాలతే ఎంతొరుకు తె తినడానికి
ఆ ఇంటికాడ ఉన్నాయా చెట్లు బానే పూల చెట్లు
ఓ మా ఇంటికాడ మస్తు పూల చెట్లు ఉన్నాయి నేను కూడా హాస్టర్ నుండి వచ్చినాక చూసిన త్తమ్మాందాారాని చె ను
ఓఓహే అ చిన్న చిన్న పూలు పోసేసి ఎట్లున్నాయి మీ కడ
ఆ ఒకగా చిన్న చిన్న పూల అయితే గమ్మత్
ఆఓ గగాయని ఇచ్చి నువవుగి ఇంతద మంది ఇతే ఇ్యమా ఆడబిడ్డు ఉండి పెట్టుకో పెట్టు పో నాయ పడు వాలంటతే ఏమో మో టదో కొనుకోదా అ నేను అంత అలా కూర్చిన కూర్చినక ఏమా ఏమా అత్తమని ది ఒక పట్నక మాన్ చె పెదాసిరు
హ
మ తమ పదవ లై
ఏడలే పువ్వులు మరిగాన్ని మంచిగానే తనే పార్కులలో వస్తుినట్టు మంచి ఇట్లోనే పెట్టుకుంటే పోతు లేకపోతే మంచిగా ఇక పూరు గెల్చి ఇట్లా వం పెట్టన్నా పోజుళ్ ఏముండే ఆ పూవలయితే
మా మా కోతులు బాగుంటాయి
మా చాటికి కోతులే కాన అబడి ఈడనే కోతులు
ఓ మా గాడ కోజలు బాగుంటాయి ఒకసారి నన్ను గీరినయి తెలుసా
అవు అట్ల గిర్ నయ గద గిర్ న
ఆ వీరున్నాయి ఇక ఇక వయ్యి సూర్ంచి కచ్చుకున్నా ఇక వేయించుకున్నా మా ఆయనకతే రందేయలేదు నాకు గురించి అతే ఇక
ఏమి ఆయనకి దేని మీదరండి లేరు
ఏ మరిది గీరింది మరి కథ అన్నట్ తెల్లారు పోయి సూర్యజకిచ్చ
అటు పెద్ద కొడుకు సి మీద అంది లేకపో చిన్న కొడుకు స సాధవు మీదార అంంది లేకపాయ
ఆ ఏం చేసదు గట్ అదిగా నిర్తా న్య
ఈద కత్తనా వయిగా
ఇక నా కొడుకులనే విరుగుతే కొంచెం మంచిగానేమో అంటే నాకు
అవు అవు పెద్ద కొడికేవోగానీ చిన్న కొడికయితే మస్త్ మంచిగా చూసుకునేటట్టు ఉండాడు
హ హా ఏకా
అంటే ఎల్లమ్మ ఒక ఆమ్లెట్ అయితే కూడా నీకు పెట్టేటట్టు లేడు మరి.
పెట్టడు నూకుతడు బయటకు
ఉహు నేను అండిన్నన్ని రోజులైతే పెడత్ మంచి
ఆ
ఇగ నీకు శాతకానప్పుడు వద్దన్నది ఇక
మేము కొత్త బండి తీసుకుంటాం
అవునా నడుపుతనవ్ మరి అప్ పట్ల అందరిని అడిగి అడిగి నడుపుతుండే
ఓ నడుపుతా నడుపుత గాని ఇక అంత ఇక ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. ఇక మన ఇంట్లో ఉంటే ఇంట్రెస్ట్ అనిపిది బయటలో అయితే ఇంట్రెస్ట్ అనిపిస్తది. ఎట్లా ఏదైనాగాని మన ఇంట్లో కూర మంచిగా ఉండది పక్కింటోళ్ళది.
అ మా ఆఫీస్లో గంతే కదా ఎవరు తెచ్చుకున్న కూర వాళ్ళు తినరు పంది కూూరలు అయితే మంచిగా ఉంటయ్
ఆ
మందికూరల్ అయితే ఎంత మంచిగా ఉంటాయి
అ మంది కుర్లయితే మంచిగుంటై మరి హూ ఇకా ఏదమ్ నడతారే మానా
హూ హు
ఉ ఆ
ఏ కార్ నేర్సుకొనిపోయినవ్ మరిగా కార్ నడుపు ఎవరిదైనా దొరకబట్టి
కారు ఈ టైం ఉంది కారు నడపడానికి మనకి ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరమా
ఏ నడుపుతే ఇంకేంది సిటీలో అందరు ఆడోళ్ళే నడుపుతారు.
ఇంకేం నడుప్తున్నారు మరి పల్లెటూర్లో వింతగ చూత్త రు దీనీకెందబో ఇదేందబో అంటారు ఇగ
ఆ అన్నిటి వాళ్ళు అంటేనే ఉంటారు గార్ది కథ కదా ఉన్నట్టు తెలుసా నీకు గార్ది కథ ఆ
ఏ నాకేం ఏం తెలుసు గాడిది కథ నాకేం కథ తెలువదు
ఇగో గాడిది గాడిదిని పట్టుకొని ఆ సామాన్ అంతా పట్టుకొని సామాన్ అంతా గాడిద మీద వేసి అ పిల్లాని పట్టుకని కొని ఆడిపోతాండంట పోయేటప్పుడు ఊరోళ్ళందరూ ఆ అయ్యోగా గార్ది మీద గంత బర్వేసిరు పాపము అని అన్నారట ఆ గగాడ మీద అన్న ఎక్కిచ్చు వాళ్ల్పిల్ ఎక్కిచ్చు వచ్చి ఆ సామాన్ ఎక్కి చటుపోతే ఆయన తడు ఏం చేసిందట ఆయన పిల్లని దింపి ఆ ము ములలన్ని ఆడ పట్టుకొని గాడి ని పిల్లాని ఆ ముళ్ళళనాడ పట్టుకొని ఆడుపోతా ఉంటే ఆగిచి ఆ గగాజుడు ఎంత తెలివి తక్కుోడు
గార్డ ద మీద వెట్టక ఆ తెలిసే ఇన్న ఇన్న మొన్న ఇఐది తెలుగులో వచ్చింది సావిత
గట్లా ఇ మనం ఏం చేసినా ఏదో ఒకటి అంట అంటనే ఉంటది
ఆ
కాబట్టి ఇగా మనక్ నచ్చింది చేయాలి. అప్పుడే ఇక వీలేమంటారు వాలేమంటారు అం తిన్నాడు సరే మరి ఇగా ఉంటా